హలో
హాయ్ రా
హాయ్ అక్క
ఏం చేస్తున్నారు
ఏం లే అక్క ఖాళీనే మీరేం చేస్తున్నారు
ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినా నేను ఆ ఫ్రెష్ అయినా ఏం చేయలే హమ్
అయిపోయిందా స్నాక్స్ తినడం
లేదు ఇప్పుడే ఇగా వచ్చినా ఇగ ఫ్రెష్ అయి కూర్చున్నా ఫోన్ చూస్త అంటే కాల్ వచ్చిండేది చేషిన నేను
మ్ ఉహుమ్మ్
ఉమ్ వర్షం పడుతుందారా మీ ఊర్లో
ఉహు మ్ లేదక్క అటు సైడ్ పడుతుందా
మ్ అప్పుడు మధ్యాహ్నం బాగా పడ్డది
అసలు ఇక్కడ వర్షమే లేదక్క
లేదా అయ్యో మేబీ నైట్ వస్తది కావచ్చు వాన బాగా మీకు
మ్ హు మ్ అసలు నైట్ కూడా రైనే లేదు ఇక్కడ
లేకుండేనా
లో వర్షం అంటే వేరే సైడ్ చాలా వస్తుంది కాకపోతే ఇటు సైడ్ రైనే
ఆ అవునా ఏ ఊరు రా మీది హలో హలో
మ్
నా వాయిస్ ఏడబుల్గా ఉందా అక్క
ఆ ఇప్పటిదాకా వినిపియ్యటలేదు రా
ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే ఓకే ఏ ఊర్లో ఉన్నావురా ఇప్పుడు
నేను వరంగల్ లో ఉన్నాక్క
వరంగల్ లోచాలా దూరం
మ్ అవునవును
మ్ ఇక్కడ ఉంది బానే వర్షం మధ్యాహ్నం పడ్డది నిన్న నైట్ పడ్డది మ కా
కానీ ఇక్కడ రైన్స్ రావట్లేదు ఏం లేదు
ఎండుందా ర భాగా
మ్ అవును ఉంది
ఆ
ఉమ్
ఇక్కడ వర్షము బాగా బాగా పడుతనే ఉన్నది అటు స్కూల్ కి కానీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అటు కానీ ఎళ్ళనికి చాలా ఇబ్బంది అయి తుంది ఈ వర్షాల తోటి అనుకోకుండా ఎళ్తున్నాము అటు ఇటు బాగా తిరిగింది అంబ్రెల్లా కూడా క్యారీ చేసేటట్లేదు
అవునవును
మ్
అంబ్రెల్లా క క్యారీ చేయాల్సింది బెటర్ ఇంకా
కాని ఇప్పుడు ఒక్కోసారి వర్షం వస్తే అంబ్రెల్లా తడిషిందిస్క్రఅనుకో మళ్ళ అది బ్యాగ్ లో పెట్టనీకి రాదు పట్టుకని తిరుగుతా ఉంటే డ్రెస్ తడుస్తుంది ఎడ కూసుంటె ఆడ ప్లేస్ తడుస్తది
ఒక కవర్ ఒక కవర్ మెయింటైన్ చేస్తే ఒక కవర్ మెయింటైన్ చేయ్యండి కవర్ లో పెట్టుకోండి అయిపోతది ఇక
హుమ్ ఇగ అదే చేయాలే
లేదంటే అది ఎప్పుడు వస్తుదో రేన్ ఎప్పుడు వస్తుదో తెలీదు మనం ఓకే అంబ్రెల్లా చెయొచ్చు క్యారీ చేయొచ్చు కానీ మళ్ళీ అది తడిచాక మళ్ళీ ఎక్కడ పెట్టలే అది మర్చిపోతాం మళ్ళీ
ఎక్కడ పెట్టినా వాటర్ లీక్ అయితనే ఉంటాయి మర్చిపోతాము మళ్ళీ పట్టుకొని వెళ్తూ నా మీద వాటర్ పడతాయి గట్లానే ఇబ్బంది అవుతా ఉంటది
హు
మీకు దగ్గర నేను కాలేజీ దూరమా
ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటది
చ్చా ఓకే
ఉ
కష్టము దూరం ఉంటే బాగా కొంచెం అదే క్యాంపస్ లో అయితే పై కిందికి కొంచెం ఇజిగా ఉంటుండు దూరం అయే సర్కి బాగా ప్రాబ్లమ్ అవుతుది
మంచిగా ఉన్న ఏర్యాల అంటున్నాం అట్ సైడ్ ఇది హాష్మ్ మా ఆ ఏరియా మంచిది కాదని ఇట్ సైడ్ ఉంటున్నాం ఇంకా
ఉ ఒకసారి వెళ్లిన ఇంకా హాస్టల్ క వెళ్ళినాక బయటకి వెళ్ళేటట్టు ఉండదు అందుకే జాయిన్ అయేటప్పుడే చూసుకోవాలా అ వాతావరణం గాని లోపల హాస్టల్ లోపల వాతావరణం గాని అంతా
హు హాస్టల్ అయితే ఓకే కానీ ఇలో మొత్తం వాటర్ ప్రాబ్లమ్ సమ్మర్ లో వాటర్ ప్రాబ్లమ్ వస్తదంట అదే ఈ రెయిన్స్ వస్తే కొంచెం వానుకుంటే రెయిన్స్ కూడా రావట్లే
హు అయినా స్టార్ట్ అయింది ఆషాడం కూడా కదాఇగ పడతాయి మెల్లమెల్లగా
అవును ఆషాడం స్టార్టయింది కానీ రావాలి కాకపోతే ఈ వెదర్ కూడా ఎట్లా అ పడాల్సిన టైమ్ లో అసలు వెదర్ అసలు సీజన్ దీని బట్టి అసల్
చెట్లు అవన్నీ తక్కువ ఉన్నట్టున్నాయరా చెట్లు అవి ఇవన్నీ తక్కువ ఉన్నట్టున్నాయ్
కరెక్ట్ ఏంటి చలికాలంలో అయితే లాస్ట్ ఇయ్యర్ చలికాలంలో రెన్స్ వచ్చినాయ్ చాలా
రెన్స్ వచ్చినాయి ఎండలు కొట్టినయి చలి పెట్టింది
అవును
అన్నీ కమ్మాండ్ ఉండే చలికాలం అయినా క్లైమేట్ గూడా అసలు ఉ
తిండి తింటల్
ఉ మస్త్ అట్లా ఎట్లనో ఉంటానంది రా వాత వాతావరణం అస్తలు ప్రొరెడ్ చేసేటట్టె లేదు కొక్క కాలమ ఓకొక్క
అయితే అక్కడే ఉండే వరి మొన్న ఒక్క రోజు అటెల్లి వచ్చినందుకు నాకు ఇక కోల్డ్ అయిందన్నమాట గట్లే ఇంకా
ఒక్క రోజుకే
ఆ ఒక్క రోజుకి ఏ వెదర్ చేజ్ అట్ల అయితా ఉంటే కోల్డ్ అయితాది నాకు అయినా నేన్ స్వీట్స్ గూడా డ్రింక్స్ కూడ కూల్ డ్రింక్స్ కూడ ఏమ్ అంత తాగను వెదర్ చేంజ్ కి ఎట్లా అయింది
మ్ హు చూడాలిగా ఏమయితదో కొంచెంఇగాతిరుగుడు అది ఇది బాగాయితుంది రేపు మొహరం కదరా హాలిడే ఉంది ఇగా సాటర్డే స్కూల్ ఉంది కాని నాకు ఎగ్జామ్ ఉంది దేనికి నైన్ డేస్
అప్పుడే నైన్ ఉంది
నాక్ అంత ఐడియా లేదరా అది అరె వాళ్ళ ఫెస్టివల్స్ అంత ఐడియాల లేదు నాకు ఎన్నీ డేస్ కొస్తది మొహారం
ఏంటక్క
మొహరం ఎన్ని రోజులకు వస్తది
నైన్ డేస్కు
ఇంతా కావాలి
ఉంటది
అంటే పున్నమ్మమాస అప్పటినుంచా మ్బబుల లేసి ఇల్లుతుడవాలి
అవునవును
మ్ హు రిసెంట్ మళ్ళి అమావాస్య వచ్చింది కాబట్టి అమాస్య నుంచి నైన్ డేస్ కి షేర్బత్ చేస్తారట పాలు అవన్నీ వేసి మొహరానికి
మన తెలుగు వాళ్ళకి అంతేం ఉండదు గాని ముస్లిమ్స్ ఎక్కువ
ముస్లిమ్స్ బాగా చేస్తారటా షేర్పత్ పాలు రోజ్ పెటల్స్ అవన్నీ ఎసి ఎస్త చేస్తారట మా స్కూలో ముస్లిం టీచర్స్ ముగ్గురు ఉన్నరు ఒక్కామే చెప్పింది ఇట్లా చేస్తరు అది ఇది తీసుకొస్తా అని చెప్పింది సాటడె బట్ సాటర్డే నాకు ఎగ్జామ్సు కాలేజ్కి స్కూల్కివెళ్ళలేను అట్ల అట్లా అయితుంది మిస్సయినట్టే ఏ హలో
తే
వాయిస్ బ్రేక్ అయితుందిరా మీది
ఇప్పుడు ఓకే నా అక్క
ఆ ఓకే ఓకేరా ఇందాక బ్రేక్ అయిందిరా వాయిస్ ఇంకేటియిరా విశేషాలు మరి
హలో
ఉ
హలో
నీ కొచ్చారా కుకింగ్ వచ్చా నీకు హలో
ఆ వచ్చాక్కా వచ్చు మరీ అంతా ఏం రాదు కాని నార్మల్గా ఇంకా మమ్మీ లేనప్పుడు చేస్తా అంతే.
అంటే ఎక్కడ వరకు వచ్చు.
ఇ వచ్చు చికెన్ బిర్యానీ వరకు వచ్చు బిర్యానీ కూడా చేస్తా అప్పుడప్పుడు.
ఊ
నాక్కూడా అక్కడి వరకే వచ్చు. కానీ నాన్ వెజ్ తినను నేను.
నేను కూడా అంతే ఓన్లీ చికెన్ ఇంకా ఎగ్ అంతే ఇంకా వేరే ఏం తినను.
ఆ నేను కూడా ఒక ఎగ్ చికెన్ వరకు అంటే ఒక బిర్యానీ ఒకటి అంతే కర్రీస్ అవి కూడా తినను.
ఊహు
ఎగ్ కూడా ఈ మధ్యే అలవాటు అయింది నాకు.
ఊ
ఉ బట్ చేస్తూ చేస్తూ ఉంటే వంట కూడా బలే అపిస్తది. రోజుకో స్పెషల్ చేయడం తినడము బాగుంటది.
అవి కూడ ఒక అవునవును అంటే ఏంటంటే మనం ఇప్పుడు చేస్తాము ఓకే మనం చేసిన వాళ్ళకి ఇష్టం ఉంటే. అప్పుడు కూడా చేయ్ మని అంటారు.
ఆహ మా ఇంట్లో చపాతి. ఇడ్లీలు గాని దోశలు గాని ఇగ నేన్ మంచిగ చేస్తా ఐతే. ఎప్పుడు చపాతులన్నా పావని పావని అనే పిలుస్తారు.
ఊ
అదొక ప్రాబ్లం ఇగ చేయ్ మందామన్న ఇగ నాకే చెప్తారని చెప్పి ఆగుతున్నా.
ఉ ఇగ రోజుకు ఒక స్పెషల్ చెయ్యాలంటే అంతే ఇంకా. మీరు కూడా మళ్ళీ స్కూల్ కెళ్ళేసి అంతా ఎప్పుడు చేయొచ్చో.
ఇంకా టూ టైమ్స్ అయింది కదా స్కూలు స్కూల్ కూడా టూ టైమ్స్ అయింది కదరా.
ఉ అవునవును.
గా హాఫ్ టైమ్ ఉన్నప్పుడు పోయినా నేను స్కూల్ కి ఇగ టూ టైమ్స్ అయినప్పటి నుంచి నాకు ఎగ్జామ్సే ఉండే ఇక డే బై డే డే బై డే ఎళ్తున్నా. మొన్న ఎబివిపి బంద్ ఉండే పిల్లలు లేకుండే నాకు హాలిడే ఉండే ఆ రోజు. టీచర్స్ ఉండే అంతే పోయి వచ్చినాము ఇగ నిన్న ఎగ్జామ్ ఉండే. ఈ రోజు స్కూల్ కి పోయిన్నా పొద్దున యైట్ థర్టీకి పోతె ఇగ. ఇప్పడిదాగా నిలబడి ఒర్రి ఒర్రి చెప్పి చెప్పి గొంతు. గొంతు మస్తు నొప్పి లేస్తాది తలకాయ నొప్పి లేసుడు ఒర్రి ఒర్రి ఒర్రి
ఓ ఇంకా ప్రైమరీ క్లాసెస్ కయితే అంతే అయితే ఇంకా వాళ్ళు ఏడ్చేటకే మనకు హెడ్డేక్ అయితది.
అదే కానీ ప్రైమరీకి మదర్ టీచర్స్ ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లము. ఇంకా సెకండ్.
ఫస్ట్ క్లాస్ వరకి ఓకే యూకేజీ వరకి ఓకే కానీ ఫస్ట్. క్లాస్ లో కూడా కొంతమంది స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఏడూస్తారు ఇ ఆ అవునవును
ఒక వాట చెప్పిన కొంచెం అర్ధం కానికి టైం పడుతది వాళ్ళకు
హు ఓ
ఎంతైన కొంచెం ఆ ఆ ఓకేరా బాయ్